బా
బాగున్నారా అండి
ఆ బాగున్నాను మీరు హలో హలో
బాగున్న అండి ఏం చేస్తున్నరండి
ఏం లేదండి. అలా ఫ్యాన్ కింద పడుకొని ఉన్నాను
అవునా
మీరేం చేస్తున్నారండి
ఏటైనా పనికి వేళ్ళారా అండి ఈ టైంలో పడుకున్నారు
లేదండి కొంచెం బయట తిరిగి అలసిపోయా అయితే
ఏం లేదండి మామ్ ఇంటి దగ్గరే మా అమ్మ లేదు
అవునా
పనులు ఉంటాయి. కదా చిన్న చిన్న పనులు చెయ్యాలి నేనే
అవునా ఒక్కరూ ఉంటే భయమేదా మరి మీకు
లేదండి మా డాడీ తమ్ముడు ఉన్నారు
ఆ ఉన్నారా వాళ్ళు ఉన్నారా
ఉ
అలాంటే మంచిదేలేండి
మీ డాడ్ ఎళ్తడు గావ
అవును మీ డాడ్ ఏం చేస్తారండి
అరయు వాళ్ళు
ఆ అండి
సాయం చేస్తారు.
అర్థం గాలేదు
వ్యవసాయం చేప్పారండి. మాకు
అవునా అవునా వ్యవసాయ ఇమ్మంటే ఆదాయం మంచిగానే ఉంటదికావచ్చు కదండి
ఏమి అదాయం ఉంటదండి ఏమి ఉండదు ల తం తప్ప ఆదాయం ఏముంటదండి.
ఎప్పుడన్నా ఇటు వెళ్లార అండి పత్తిచేన్లకి అలా ఇలా ఎప్పుడన్నా
ఆ అప్పుడప్పుడు పుత్ ఆ వె
వెళ్ళనట్టే వెళ్ళిఅంటే ఎలా వెళ్తారు ఏమేమ్ చేస్తారు చెప్పచ్చు కదా
బై ప పాతేస్తారుగా అండి ఇత్తనాలు ఇట్ల పెడతారు కదా చెల్లో
అవునవును అంటే ముందు నా నాగర్ అది చేసినాకనే కదా తవ్వినాకనే కదా
ఆ అవును
ఆ అ
అది పెడుతుంటే ఇంటి దగ్గర ఉంటే వెళ్తాండి
అవునా
వెళ్ళి చెను అంత ఒక రౌండు ఎసి ఆ కొద్దిసేపు చెట్టు కింద కూర్చొని ఒక కొద్దిసేపు బెడతా ఒక వన్ అవర్ అట్లా వన్ అవర్ గూడా బెట్టా ఒక హాఫ్ అన్ అవర్ పెడతా వాళ్ తోటి
ఆ
తరువాత చెట్టు కింద కూర్చుంట
అవునా
హ్మ్
ఇలా పత్తి చేనులల్లా ఇలా వెళ్ళి అన్నం తింటే మంచిగా అనిపిస్తది కదండి అలా టిఫిన్ తీస్కుని వెళ్ళ
వన్ ఇయర్ లో టూ టైమ్ త్రీ టైమ్ అట్ల తింటాం అండి
అలా ఎప్పుడైనా వెళ్ళారా అండి మీరు
అండి ప్రతి సంవత్సరం వెళ్ తంమండి ఒక రెండు మూడు సార్లు వెళ్తాం మేము ప్రతి సంవత్సరం
అవునా ఇక్కడ కుక్కలు ఉన్నట్టున్నాయి కదండి మంచిగా
ఆ ఉందండి ఆ అవునండి
అవునా దాని పేరేం పెట్టారండి మరి
దిక్‌లుజ
ఆ
నెహర్
అర్ధం కాలేదండి
ఈ తాళం ఎస్తన
ఏమని పీటరా
పీటర్ గాదు మీకు అర్ధం అవ్వలే అనుకుంటా
చెప్పండి మంచిగా చెప్తే అర్థం అయితది కదా అండి
అంటే నేను ఇంతకి మంచిగా చెప్పట్లేనా అండి
అంటే మీ వాయిస్ కొంచెం అంత మంచిగా ఏమి వినిపిస్తలేదండి నా వాయిస్ మీకు బరాబరే ఉందా అండి
ఆహా లేదండి మధ్యలో మధ్యలో కట్వుతుంది అనే అయినా నేను అడ్జస్ట్ అవ్వట్లేనా
అవునా మీకు కొంచెంమైనా ఇనిపిస్తుంది కావచ్చ అండి అందుకని అడ్జస్ట్ అవుతున్నారు నాకు ఆ మాత్రం వినిపించడం లేదండి
సిగ్నల్ కొంచెం లేనట్టుందండి మా దగ్గర లే
హే మీ వాయిస్ ఇకేం లేదండి మీ వాయిస్ బానే ఉంది సిగ్నల్దే ప్రాబ్లం కావచ్చు
అవునండి లేకపోతే నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా
ఆ ఆ అదే అండి నేను అదే అంటున్నాను మీ వయస్కి ఏమైందండి మీకు గొంతు చాలా మంచిగా ఉందండి
మ్మ్మ్మ్
అలా ఎప్పుడు అనుకోకదండి మీరు అలా మీ వాయిస్ అలా ఉంది అని ఆ అండి
నిజాలు మాట్లాడాలండి
నిజాలే అంటున్నానండి కానీ మనం మనం ఎప్పుడలా అనుకోవద్ద అండి మనది మంచిగా లేదు కావ్వచ్చు అలా ఉంది కావచ్చు అని అలా ఏమి ఉండదండి అని దేవుడే ఇచ్చింది
అంతే అంటారా
మీరు మీరు మొత్తం చెప్పలే ఇలా పతిసేనులు అలా మీరు ఇట్లా నాట్యనీకి ఎలా ఏమైన్నా పోతురా మీరే
వెిళతే చేన్కి వెళ్తా అండి పొలం కష్ట అసలు వెళ్లనూ ఆ అది కూడా అప్పుడప్పుడు హాలిడేస్ కి వచ్చినప్పుడు వెళ్తాం
అచ్చా సెలవులు ఉన్నప్పుడు వెళ్తారా
ఆ ఆ
అవునా
తీీయవాలంటే చాలా భయంమవుతుందిండి అందులో పురుగు నీట్లు అన్నీ ఉంటాయి
ఏ దానికి ఏమి కాదండి అందులో ఏముంటాయి ఎం ఉండవ్ నేను కూడా వెళ్తుంటానండి పొలంలో అంటే నేను పొలానికి వెళ్తానండి ఇంక దేనికి వెళ్ళను
పొలం లోకి వెళ్తే నాకు ఫుల్ భయం అవుతుందండి దాంట్లో మొత్తం ఇట్లా ఇట్లా తిరుగుతా ఉంటాయి పురుగులు వాటి చూస్తేనే భయం
అవునా అండి
మ్మ్
ఇక జనగా జనగలు అని కూడా ప్పుొరుగులు ఉ
వామ్మో ఘోరంగా ఉంటాయి అవి
అపరిచితుడు మూవీ చూసారా అండి మీరు
చూసినా అండి అందులో వాటి తోటి ఒక మనిషిని చంపేస్తారు కదా
అలాంటివి ఊ ఉంటాయి అండి నాకు ఇలానే మా పొలంలో వెళ్ళినప్పుడు అంటే నాటేసేటప్పుడు నేను ఇట్లా మనం నాటి ఎగ్గుకుంటూ పోదాం కదాండి నాటి ఎగ్గేటప్పుడు నా నను ఒకటి జనగా పాటింది అండి అది తీసే లోపు ఫుల్ రక్తం కారింది నాకు
అమ్మో తలుసుకుంటేనే ఎట్లనో ఉందండి నాకు
అది ఎట్లా ఇట్లా పట్టి ఇట్లా లాగుతుంటే మొత్తం సాగు కుంటూ జారుకుంటుండేయండి సచ్చి వసదండి కానీ కానీ దానికి కొన్ని ప్రయత్నాలు ఉంటాయి కానీ అవి చెప్పద్దండి
అ
చనిపోతా అండి ఎందుకు చనిపోవుగాని కానీ ఇగా నాటేసేటప్పుడు కొన్ని జోకులు అయితాయండి ఏంటంటే ఇప్పుడు మనం నాటుఇగ్గుతం కదా
ఆ అవును
అది ఇగ్గేటప్పుడు నాటు నాటే ఉంటారు కదా అంటే ఆడోళ్లే ఉంటారు ఇప్పుడు మా సైడు అ
మొత్తం
ఉండేటప్పుడు వాళ్లంత ఏందంటే నారయ్యమంటారు వాళ్ళ ఫస్ట్ మేము ఇంత మంచికి ఇంత కుప్పేస్తాము నారు వాళ్ళేం బడే వేసుకుంటా వస్తాం మళ్ళ నక గీ గుప్ప గింత ఎందుకేషిర్రు తీయ అంటారు వాళ్లే మళ్ళ తీసినంక అరే నాటే లేదు గీడ అనీ మళ్ళ అంటారు అటు ఇటు ఉరుకుడు ఉరుకుడు ఉంటదండి మొత్తం
అవును మ తమ్మని కూడా అట్లనే చేస్తే పోయిన ఇయర్ అస్సలే వెళ్ళనంటే వెళ్ళను అన్నాడండి
అదే ఆల్లెంబడి ఉంటే దమ్దం అండి మొత్తం అటు ఇటు ఊరు
వాళ్ళకి టైం పాస్ అవ్వక కూడా వీడి మీద వర్రేదంట
అవునా
వేయ్యి అని తక్కువ వేసినావు ఎంది అని ఎక్కుస్తేనేమో ఇంతెక్కువ ఇస్తారా ఎట్ల మొయ్యాలి
ఆ అదే అదే కానీ వాళ్ళు ఎంబడు ఉన్నప్పు ప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు కదండి వా ఒక్కొక్కరి గురించి చాడీలు
అవును మాక్సిమం మొత్తం అవ్వే ఉంటాయండి
అదే అంతా అదే వాని గురించి చెప్పుడు వీని గురించి చెప్పుడు అదేందో చేసింది గిది ఏమో చేసి వాళ్ళ ముచ్చట్లు ఉంటాయి
ఉ
మనం వినలేము కానీ మస్తు టైం పాస్ అవుతుంది అంటే టైం ఉట్టిగానే గడిచిపోతది అవి ఇ
అవును
అవునా
బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నాదండి మీకు
ఆ అండి
ఉన్నట్టుంది
అవునండి నేను కూడా ఊర్లోనే ఉంటాను కదండి సో అన్ని నేనే కావాలని ఇట్లా ఊర్ల ఉన్నప్పుడు అన్ని తెలుసుకోవాలని నేనే అన్నింటిలో దూరుతూ ఉంటానండి అంటే మా ఊర్లో ఉన్నోళ్ళకి కూడా తెలియనోళ్ళు కూడా ఉన్నారు కానీ నాకు తెలివాలి మా నాన్నోళ్ళు ఎంత కష్టపడ్డరు అంటే ఎలా ఉండే అన్నట్టు నేను కూడా తెలుసుకుంటూ ఉంటాను ఇంకోటి ఏందంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉంటుండే తెలుసా అండి మాకు మాది ఊరు పక్క ఊరు చిన్నపల్లెటూరు అయితే మా ఊరు మొత్తం గు గుట్టలు ఉంటాయండి కొండలు గుట్టలు జంగలు ఇవన్నీ
సో మేము ఎట్లా ఇక్కడ నుంచీ ఒక దాదాపు ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ ఉంటదండి
అంత దూరం నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం చిన్నప్పుడు లేదంటే మా అమ్మ నాన్నలతోని నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం నడుచుకుంటూ వెళ్ళి అంటే గుట్టలు ఉంటాయి గుట్టలు అవి వెళ్ళి కట్టెలు కొట్టి కట్టెలు ఒకటి బిండా అంటే తెలుసా అండి ఒకటి ఇంత గుంపుగా గుంపుగా మూటగాట్టి అవి తీసుకు నచ్చేవాళ్ళం నడుచుకుంటునే ఇంక ఏం లేదు అప్పట్లో ఇంకా సైకిళ్లు అవి ఉండే గాని అంతా లేకుండే అన్నట్టు బైక్ క్కులు అవేం లేకుండా అంటే అప్పట్లో మేము చిన్న లేదండి మరీ అంత పెద్దది కాదు నేను అంటే మా మా ఫ్యామిలీ అంతా మేము ఒక టెన్ బ్రదర్ సండే మా పెద్ద బాపు వాళ్ళ
మ్మ్
అందరు నైన్ బ్రదర్స్ అందరు నైన్టీత్ జనరేషన్ నేను ఒక్కడినే ట్వంటీ జనరేషన్ సో నా అలవాటులు కూడా వాళ్ళ అలవాట్ల కిందకే పోయినాయి అన్నట్టు నేను మా డాడీ చిన్నోడు అందరికంటే మా పెద్ద బాబు కంటే ఇంకా మా డాడీకి నేను చిన్నా సో అలా నేను వాళ్ళ టైప్ లోనే వెళ్ళిపోయాను అన్నట్టు నేను అటు నైన్టీస్ ఇటు ట్వంటీస్ రెండు కవర్ చేసినానండి మొత్తం
పెద్దోళ్ళు మొత్తానికయితే
పెద్దోళ్ళ అంటే మరి ఎంత పెద్దోళ్ళేం కాదండి అంటే మా మేము చిన్నోళ్ళం ఇప్పుడు అంత ఫోన్లు ఏమి లేవు కదండి మేము ఊర్లెంబడే చే కోతి కొమ్మచ్చ్చో ఇవే ఆడుకుంటాం మొత్తం గుట్టలల్లో తిరుగు కొంటో పిక్నిక్
అలా అలా వెళ్ళేటోల్లం అలా వెళ్లి కట్టెలు తీసుకుని వచ్చి తీసుకని నడుచుకుంటనే తీసుకుని నచ్చే వాళ్ళం కట్టెలు అంటే అప్పుడు కట్టెల పొయ్యి అప్పటికే నడుచుకుంటా అంటే ఇప్పుడు రోడ్ రోడ్ అన్నట్టు ఏమి ఉండకపోదండి మొత్తం చెన్లొ నుంచిళ్ళ పొలాల నుంచి వెళ్ళి ఒడ్డులు, గట్టలు, కాలువలు ఇవే ఇవే ఉంటుండే సో ఇలా నడుచుకుంట వచ్చి గు గుట్టలు ఎక్కి, దిగి అలా నడుచుకుంట వచ్చి ఇక్కడ తెచ్చిపెట్టేడొళ్ళం ఇక్కడ తెచ్చి పెట్టి మాకు ఒక చెట్టు ఉంటుండే అండి పెద్దది ఆ చెట్టుకాడ వెట్ ట్టి అమ్మేటోల్లం అన్నట్టు వంద రూపాయలకి ఓక్కటి ఒక గుంపు వంద రూపాయలు, యాభై రూపాయలు ఇక నాదంటే నేను చిన్నది తెచ్చేటోడ్ని నాకు యాభై రూపాయలు నాకు ఇచ్చేటోళ్ళండి ఆ కట్టెలన్నీ తీసుకొని నాకు యాభై రూపాయలు ఇచ్చేటోళ్ళు ఆ చిన్నప్పుడే ఇవి ఆలోచిస్తుంటె చాలా మంచిగా అనిపిస్తాదిండి. కానీ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ అలా ఏం లేదండి అందరు ఫోన్లు వాడతారు. అందరు గేమ్స్ గేమ్స్ అ ఇప్పుడు ఎవరు ఉన్నారండి అలా ఎవరైనా ఉన్నారా
నా పిల్లలు కూడా ఫోన్ చూపిస్తేనే అన్నం తింటారు ఇప్పుడు
అంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకు గోలిలాట కూడా సక్కగా తెల్వదండి మేము చిన్నగా ఉన్నప్పుడు కోతి కొమ్మచ్చు, గోలీలు గ్ూకోజ్ డబ్బా బండేసు ఇవన్నీ అంగడు దుంకోడు ఇన్న
ఇంటి ముందు కొడుకుంటాడు చిన్నబ్బాయి థర్డ్ క్లాసు
అవునా
ఇంటికి వచ్చి రోజు ఈవినింగ్ గోలీలు పట్టుకొని వస్తాడు ఆడతాం అప్పుడప్పుడు ఇద్దరం
అవునా
చిన్న పిల్లలు చాలా మంది ఉండరు అమ్మా
అవునా
భయమేస్తుందండీ
చిన్న పిల్లలు పెద్దవాళ్ళనా అండి మీరెంత మీ మీరంటే పెద్ద అండి చిన్నవాళ్ళు అంటే మీరు చిన్నళ్ళు కాదా
మేము కూడా చిన్నదాన్నే కదా, కానీ నాకంటే చిన్నవాళ్ళు వాళ్ళు
ఆ అలా అంటున్నారు సరే అండి నేను మీతో మాట్లాడతా అంటే సమయమే తెలియడం లేదండి చూసుకోండి మీరు కూడా
ఆ సరే అండి